హాయ్ అండి
హాయ్ అండి ఏం చేస్తున్నండి
లేదండి మీరేం చేస్తున్నారు
ఖాలీ అండి
ఆ
ఇంతసేపే ఒక మీతో మాట్లాడి వేరే వాళ్ళతో మాట్లాడినండి
అవునా ఇ ఉన్నాయ అండి నా ఒక థర్టీన్ ఏమో ఉన్నాయండి
అవునా న ఇంకా సిక్స్ ఫోర్టీన్ ఉన్నాయండి
అవునా అయితే మాట్లాడదామని కాల్ చేసా
అవును
ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు
ఆ ఇ ఇంకా ఏం చేయయాలో అర్ధం అయితలేదు
ఏ ఎందుకనే
ఇకద ఒకటి అయితేనే ఉంటది కదా అండి
లైఫ్ అందం జరుగుతూనే ఉంటాయండి అవన్నీ
తని అనుకు అకోకుండా జరిగిపోయింది అంత అయ్యా బాధ బాధ ఉన్నది
అవునా ఏ ఎందుకండి ఏమన్నా ప్రాబ్లమా
ఆ అవునండి
మ్... తనలో కొన్ని జరిగినప్పుడు వాటిని తట్టుకొని నిలబడ మ్మీ... మనం చెయగలిసింది అంతకు మించి ఏం చేయలేము ఇక
తట్టుకోని ఎంత నిలబడదమన్న ఊరు ఈ ఊరోలు
ఇక మల క్కలను పట్టించుకుంటే వాళ్ళు ఏం చేయ్యరండి జస్ట్ మాటల మటికె చేతల మటికి వచ్చేసరికి ఎవరు మనకు సపొర్ట్ ఇటురారుగదా
కుదరద
అదీ నిజమే ఇప్పుడు ఉన్న సమాజం పక్కనోడు చెడిపోతే చూడాలని ఆలోచన తోనే ఎక్కువ ఉంటారు కదా
వాళ్ళు చెడిపోయింది కాక ఇంకోళ్ళని కూడా చెడగొట్టేటట్టున్నారు
ఆ ఈ సమాజం అంతే ఈ సమాజం కోసం బతకాలి అనుకుంటే మనం బతకలేము మన కోసం మనం బతకాలి ఇప్పుడున్న వాటికి మాత్రం మాత్రం మన కోసం మనం బతకాలి ఈ క్షణం ఉంటే ఇంకో క్షణం ఉంటమో ఉండమో తెలివని జీవితాలు
అవును
ఏ రోజు ఏం జరుగుతుదో తెలియదు అలాంటి దానికి పక్కనోళ్ళుఏమనుకుంటారో ఎదురుళ్ళేమనుకుంటారు అనుకుంటూ మనం బతికే లోపు మన సగం జీవితం అయిపోతుది ఎప్పుడు దేవుడు రా అంటడో అప్పుడు మనం వెళ్ళే సిచ్యువేషన్ వస్తది
అవ్
చాలా మటికి పక్కనోళ్ళను పట్టించుకోకుండా బతకలేం అది నిజమే కాక పోతే కొన్ని విష యలకు మాత్రం వదిలేయాలి అది మన తలరాత అంతే
ఎంత తలరాతనుకున్నా కూడా ఈ అవ్వ ఈ కొన్ని పది రోజుల కంచలి పవర్సు కలు ముస్తారుఊరు ఊరు కొకలు ఘోరంగా గలీజ్ గా అంటరవ్వ
ఊరోళ్ళు అంటే ఊరోళ్ళు అన్నారు కదా అని దాన్ని పట్టించుకొని మనం
నేను పెద్దగా ఈ బయటి సమాజం గురించి పట్టిచ్చుకోనుగా మా ఇం ట్లో వాళ్ళే దాని గురించి బాగా ఆలోచిస్తారు
ఇంట్లో వాళ్ళకు ఉంటది కదండి మన ఇంట్లో జరిగినప్పుడు సమస్య మనది ది అయినప్పుడు బాధ ఉంటది వాళ్ళకు మనం ధైర్యం చెప్పుకోవాలి అంతే మనం ఇచ్చే మోటివేషన్ వల్లనే వాళ్ళు కూడా స్ట్రాంగ్ అయితరు
వాళ్ళ కింద చెప్పినా గదే ఏడుసుడూ గదే తుడుసుడూ చెప్తారు
ఇక వాళ్ళకు ఉంటాయి కదండి ఫ్యామిలీ అన్నాక వాళ్ళకి ఎన్నో కలలు ఎన్నో ఆశలు ఉంటాయి ఇక అది వాళ్ళు అనుకున్నట్టు జరగక పోవడం వల్ల కొన్ని బాధ ఉంటది వాళ్ళు ఒక టైం వచ్చిన రోజు రియలేషన్ అయి ఆ అవును ఆ రోజు ఎందుకు బాధపడ్డం ఓకే హ్యాపీ అని వాళ్ళు అనుకునే స్టేజ్ వస్తది ఇప్పుడే మన మంచికే ఏం జరిగినా ఇప్పుడున్న వాటిలల్లా ఏది జరిగినా మన మంచికే
నేను కూడా గట్టినా అనుకుని వదిలేసినాండి కానీ ఇక వాళ్ళు ఊకే ఏడవ వల్ల చూసడం వల్ల ఏ ఎట్లా జరిగేద అట్ల జరుగుతుది ఊరికె ఎందుకేడుస్తున్నారు ఎందుకేడుస్తున్నారు అ...
ఉ అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ లా జరగాలి అనుకుంటేనే తప్ప అది మన చేతలు ఉ ఉండది కదా మనం ఒకట అను మనము ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతాంది అంటే అది భగవంతుని రాత అనుకోవాలి అంతే తప్ప మనం ఆలోచించే బ పడి మన హెల్త్ డిస్టర్బ్ చేసుకొని తర్వాత ఎవరు రారు మనకి ఏదన్నా అయి మంచానా పడితే ఎవర్ చూడరు గూడా మనది
ఎవరో ఎ ఎవరో ఏం అంటోళ్లని మనం బాధపడడం కన్నా మన లైఫ్ ఏందో మనది ఏందో మన పని ఏందో అదే చేసుకుంట ఎళ్ళి
ఎళ్ళిపోవాల అంతే అది జరగాలని రాసి
వాళ్ళ వాళ్ళంటాళ్ళని వీళ్ళంటాళ్ళని బాధపడడం వేస్ట్
హ్మ్ అంతే వేస్ట్ అది వేస్ట్ స్ట్ ఆలోచననే వేస్ట్ అది మనం ఎవరో అంటార్లే గదా అంటే వాళ్ళు వచ్చి రేప్ మనకి పిండి పెడతారా మనకు హెల్త్ ఖరాబ్ అయి ఆ మనకు హెల్త్ ఖరాబ్ అయితే హాస్ పటల్ బిల్స్ గడతర ఎవ్వరు గ ట్టరు మనది మనమే జూస్కోవాలె ఎదుటోన్ని గురించి ఆలోచించాలి ఒక స్టేజ్ ఆఫ్ అంతే ఒక స్టేజ్ జ్ వరకే ఆలోచించాలి ఆ స్టేజ్ దాటినంక మన చేతు లేదు కాబట్టి మనం ఆలోచించడం వేస్ట్ అది
అవును
చెప్పాలె
వీళ్ళు ఆలోచించేది గూడా నేను సంబంధం చూసినందు గదా ఎందుకు ఇట్లా చేస్తుండాదిది అని అ
ఆ అమ్మాయికి అబ్బాయితోనే రాసి పెట్టి ఉన్నది దానికి మనం ఏం చేయలేం గద
అవును
గామిగ్జం మనం ఏం జేయలేం ఇప్పుడు అ
కానీ తను తను ఎళ్ళిపోయింది గ సో ఇంత మందిని బాధ పెట్టి మళ్ళా నన్ను నన్ను ఇక్కడ ఇలా టార్చర్ పెట్టడం అది పెద్ద టాస్క్ అయితాంది అండి
ఆ ఇగా కొన్ని రోజులు తప్పదు అది ఒక స్టేజ్ ఆఫ్ ఒక టైం ఆ టైం అయిపోయిన తర్వాతకు ఓకే దాంట్లోనే సంతోషం ఉండొచ్చు చెప్ ఇప్పుడు మనం అన్ని అనుకొన్ చేసిన వాటిలనే చాలా డి స్టర్బన్స్ వద్దు ఇప్పుడు మొన్న జంటల్ గా ఒకటి న్యూస్ చూశర యూట్యూబ్ లో నార్మల్ గా జనరల్ వి చూసర అమ్మాయికి తల్లిదండ్రులే ఎంత అబ్బాయి ఇష్టపడతాడని పెళ్లి చేయడం వల్ల త లు హ్యాపీ గా ఉంది అంత చిన్న ఏజ్ లో ఆ పిల్ల పెళ్లి జేసుకొని తన చేతిలో చనిపోవడం అసల్ తను అనుకుని ఉంటద చనిపోతా అని
అస్సలు అనుకోని ఉండదు పాపం
ఇప్పుడు మన స్టే మన చేతిలో ఏది లేదండి జనరల్ లిటరల్లీ ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్నా జస్ట్ వన్ మినిట్ తర్వాత నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు అది మన చేతిలో ఉండది సెకండ్ ఆఫ్ లైఫ్ అయ్ జరిగిపోతూనే ఉంటది అందుకోసం దేన్నైనా మనం నెగిటివ్ కాకుండా పాజిటివ్ పాజిటివ్ గా తీసుకు కోలా ఇది మనం మంచిగే పోని లే తన రాత అంతే అనుకొని వదిలేసుకోవాలె కాని ఇప్పుడు ఆ పిల్ల చనిపోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అయితాంది
అవ్
అసలు ఆ ఒక్కొక్క వీడియో వాళ్ళని చూస్తాంటే అసలు రియల్ లైఫ్ లో మన ఫ్యామిలీ లో జరిగిందా మన పాపన అన్న ఫీలింగ్ వత్తాంది
అవునవును
అంటే అది ఒక తను యూట్యూబర్ కావట్టి ఒక వీడియో పెట్టిరు కావట్టి మనం తెలుసు లేకపోతే అట్లాంటివి ఎన్ని జరుగుతన్నయ్ చ చాలా జరుగుతున్నయ్ చాలా న్యూసెస్ చూస్ స్తున్నం కానీ మనం ఏం చేయలేం అది మన లైఫ్ లో కొన్ని జరిగినప్పుడు మనం స్టాండ్ తీసుకు కొని నిలబడి మానోళ్ళలకు మనం సపోర్ట్ చేయాలి ప్లస్ ఎదుటోళ్ళలకు సమాధానం చెప్పాలె మనకి అక్కడ తప్పు మనం జేయ్యట్లేం గద అంత తప్పేం గాదు ఇప్పుడు ఉన్న జనరేషన్ కది తప్పేం కాదు కాకపోతే తల్లిదండ్రులకు చె పి ఒప్పించి చేయడం వేరు అలా వెళ్ళడం వేరు
అవును
మ్మ్
తను ముందు చెప్పినా అయిపో ఇదంతా ఉండకు మాకు
మ్మ్ తాను ఆలోచించుకోలేకుండుండు అంటే చెప్తే వీళ్ళు ఒప్పుకుంటారా లేదా అని తాను ఆ ఆలోచించలేకనే కదా చేసింది తను అంత ఆలోచించే మైండ్ సెట్ ఉంటే చేయకపోవు గదా
కానీ వరుసనన్న వడల్ల కదా అండి
ఆ అది మెయిన్ గా అది మాత్రం నిజమే గాని ఏమో ఇయ్యాలరే నిజంగా వాస్తవానికి మనం మాట్లాడుకోవద్దు కాకపోతే నేను అంటున్నా ఇంట్లో తల్లి తండ్రి అన్న తమ్ముడు అన్న మామ అక్క ఇవి ఎవరిని నమ్మే స్టేజ్ లేదు గదా
అవును
ఇప్పుడు అడిగే సిచ్యువేషన్ చూస్తుంటే ఆ బయట ఉంది అసల్కు ఏం నమ్మాల్నో తెలవట్లేదు కాకపోతే రేపటి రోజునే బాగుంటే ఓకే బా లేకపోతే ఏమంటరు అదే నాకు ఎక్కువ ఏది జరిగింది జరిగిపోయింది నువ్వు బాధ పడకు నేనున్నా నేను సపోర్ట్ ఉంటా అని నువ్వు సమాధానం చెప్పండి మీరు చెప్తూనే కొంచెం వాళ్ళకూడా ధైర్యం వస్తది ఏం చేస్తావ్ కొన్ని త ఉమ్
కొన్ని ఇగ తప్పదు ఇగ ఆ సిచ్యువేషన్స్ బట్టి మనం కూడా ఇగ చేంజ్ కావాలి
ఉమ్ అంటే జరిగే దాన్ని బట్టి మనం చేంజ్ కావాలి కాని మనం చేంజ్ చేద్దామంటే ఏది జరగదు అంతే అది బయట ఒక్కొక్క రోజు రోజు ఒక వీడియో చూస్తుంటే రేపటి రోజు ఎలా ఉంటది ది అన్న ఒక భయం చాలా కష్టం గుంటుంది ఉమ్ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అసలు ఏం చేస్తురు సమాజం ఏం జరుగుతుంది రేపటి రోజున ఏమైతది అంద అర్థం కాకుంటు ఉంటాంది
అవ్
ఇంతక ముందు ఇంత దారుణంగా లేవు గదా రోజులు ఇప్పుడే మరీ చాలా అంటే చాలా దారుణంగా ఉంది
గోరంగా ఉన్నాయి
ఉమ్ ఇంక ముందు ముందు భవిష్యత్ ఎలా ఉంటదో ఏమో
ఏమో ఇగ అద అంతే ఇగా దేవుని తలరాత
ఆ అది మాత్రం వాస్తవం మీరు మాత్రం సపోర్ట్ ఇయ్యండి చెప్పండి ఇలా కాదు ఇలా ఉమ్ మీరెంత సపోర్ట్గా ఉంటే వాళ్ళు కూడా అంత ధైర్యంగ ఉంటరు
అవునండి
ఉమ్ సపోర్ట్ చేయడం మన ఫ్యామిలీకి మనం సపోర్ట్ గా నిలబడ్డప్పుడే మనం గూడా చేసేదానికి ఒకటి అదుంటది
అవును
ఉమ్
ఈ మధ్య సపోర్ట్ ఇస్తున్న ఇగ
ఆలోచించాల్సింది తను గూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది గాని తను ఉన్న స్టేజ్ ఏంటో మనం కూడా ఆ స్టేజ్ కి చెప్పలేమ్ ఇగ అది
అవునవును అర్థం చేసుకోవాలి కొంచెం అన్న
అంటే ఆ స్టేజ్ లా ఒకరికి చెప్పి చేసే సిచ్యుయేషన్ ఉండకపోవ చ్చు మేబి ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎట్లు ఉంటారు చాలా మంది పేరెంట్స్ నువ్వు చచ్చిపోలేకపోతే నేను చచ్చిపోతా అనే సిచ్యువేషన్స్ వస్తు న్నాయి కదా
అవునండి
దాని వల్ల కూడా చెప్పడానికి పిల్లలు భయపడుతుర్రు మ్మ్ దాన్కి గుడ మనం కొంచెం సపోర్ట్ చెయ్యాలి ఇప్పుడున్న జనరేషన్ లో ఏ రోజు ఎట్లుంటందో తెలవనప్పుడు మనం కొంచెం సపోర్ట్ చెయ్యడం వల్ల వాళ్ళు గుడా చెప్పే ధైర్యం చేస్తారు
అవును
ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేస్తుది అని చెప్పే ధైర్యం చేస్తరు ఎన్నో జరుగు తున్నయి చాటు మాటుగా జరిగే వ్యవహారాలు చాలా ఉంటయి అ వాటిని నెవ్వరు మాట్లా అలాంటి ఎవ్వరు మాట్లాడరు
అవును
నేటుగా జె నేను చేస్తున్నా నేను చేసిన అనే దానికి మాత్రం అట్ల నాట ఇట్ల నాట అని అమ్మలక్కలు మాట్లాడుకుంటరు
అవును
ఆ మాట్లాడే అమ్మే నాలుగు తప్పులు చేషుంటది
ఔ
ఆ అది ఎవరు జూడరు ఓన్లీ ఇక్కడ కళ్ళ ముందు కనపడే తప్పును మాత్రమే విమర్శిస్తారు అది మనిషి కినైజం
ఔ
మ్మ్ మనిషి మాట్లాడుతాంటే వినే వాళ్ళు పడే వాళ్ళు ఉంటే ఎవ్వరైనా సరే మాట్ ట్లాడుతూనే ఉంటారు మనం ధైర్యంగా అవును జరిగింది మీకు మాక్లేని ప్రాబ్లం మీకేంది అన్నమనుకో వాళ్ళు నోరెత్తి మా మాట్లాడరు